ఆ అక్క
ఆహ్ ఎమ్ జేత్తనవే
తిన్నవా
తిన్న మార్నింగ్ నువ్ దిన్నవా తిన్నానే మార్నింగ్ నువ్వు తిన్నావా ఏం కర్రీ
అది
పొట్టోడు ఇంటి కానే ఉన్నాడు.
ఆహా అత్తమ్మ చూస్కో అత్తమ్మ చూస్ ఉంటాందా
ఆ చూస్కుంటాంది రేపు పో తదట అతమ్మ పో అమ్మన్ రా అనంటాంది. అమ్మ రాన్ అంటాంది.
ఆ
హ్మ్ పొద్దుగాల ఆలు గడ్డ ఒండి పొద్దుగాల ఆలుగడ్డ వొండింది అత్తమ్మ
హ్మ్
మ్
తిన్నవా మరి మధ్యా ఏం లేదు. పాప పండుకుంది నీతోట్ పోన్ మా
అద్ తిన్నదా అద్ తిన్నదా
పొద్దుగాల పొద్దుగాల తిన్లేదు.
హ్మ్ ఏ ఎందుకు తిన్లే మర్ రి ఎందుక్
ఏమో టమాట టమాట పచ్చడ పెడితే తినట్లేదు.
మ్ హ్ టమాట పచ్చడి తోటి ఎట్ల తింటదే నా కొడుకే తినడు ఇంత పెద్దగయ్యిండు. కొడుకే తినడు అద్ ఎట్ల తింటది. జెప్పు గంత చిన్నపిల్ల తింటదా టమాట పచ్చడ్ తోటి
పెరుగు తెచ్చి తిన్పియ్యాలె ఇగ
హ్
నీ ఏమో నా తినపొయి అద్ తినట్ల మొఖం అంతా గుంజుతాం పోయిండు బావ పోయిండా
హా పోయిండు బావ
ఉమ్ నాయి షిప్లుదొరికినయాట్నా
ఇంక పెట్టలే కంపెనీల ఇంక కంపెనీల పెట్ ట్టలేదు రేపనుండి పేడ్తడేమో
ఉహు
మ్ మంచిగా వినపడ్తలేదా నీకు
ఇనావడ్తంది మాంచిగనే
అత్తమ్మ పనీక్పోతాందా
పోయింది అత్తమ్మ పోద్దుగాల్నే
ఊమ్ వానెం జేతంది మీ యారాలెం జేతాంది
త్త న్నద
ఆహా వాలింట్ వాళ్ళగు వాళ్ టీవీ గుడా తెచ్చుకున్నర
ఆ ఇప్పుడు నేను ఫోన్ మాట్లడ్త గదా అక్క నాకు నాకుంటదా నీకు ఒక్కదానికె ఉంటదా
నువు నాక్ కాల్ మాట్లాడితే నీ ఎయిటీ రుప్ సు నువ్వు నాకు కాల్ మాట్లాడ్తే నీకు ఎయిటీ రుపీస్ ఒత్తయ్ నేను నీకు మాట్లాడ్తే నాక నాకు హండ్రెడ్ ఒస్తాయి మళ్ళ నేను నీతోటి మాట్లాడ్తే నా ఎయిటి ఒస్తయ్
ఉమ్ ఇప్పుడు ఐపోయిందా మళీ నీకు జేద్దాం అని
ఆహా ఇప్పుడు గాదు పది నిమిషాలు పది నిమిషాలు ఐపోయినాక కట్ చేయాలి నేను పది నిమిషాలు మాట్లాడాలె నువ్వు పది నిమిషాలు మాట్లాడాలే
ఇవి పది నిమిషాలు కాలేదనే
కాలేదు అడ జుపెడ్తది మనక్ టైము మూడు నిమిషాలె ఐతంది ఇల్ల జుపెడ్తది మనకు యాప్ల నువ్వు యాప్ల జూడు ఊన్నలైన్లనే
ల ఎడ జుపెడ్తంది అమ్మ
ఒ నువ్వు కట్ జేయికు ఆగు నువ్వు లైన్లుండు అట్లా చూపెడ్తది ఆ అమ్మ ఫోన్ జేశిందా అమ్మ ఫోన్ జేసి
మరి ఇంకెంత మంది జేయాలె మనకెట్ట తెల్తది ఇంక ఎంత మంది జేయాలని
అడ జుపెడ్తదిగా ఇప్పుడు నువ్వు ఒక కాల్స్ సడ్మిట్ చేసినావు ఒకటి ఐపోయింది ఇంక పంతొమ్మిది కాల్స్ మాట్లాడాలే పంతొమ్మిది కాల్సు మాట్లాడాలె నేను అర్చిత ఇంక మా ఫ్రెండ్స్ నెంబర్స్ ఉన్నాయి వాళ్ళయ్ వీళ్ళేయ్ ఇత్తలే మాట్లాడు
మనం వాళ్ళ కార్యా యాప్ ఉండాలే గదా
ఆ వాళ్ళగుడా కాల్స్ మా ట్లాడాలగ వాళ్ళు కూడా కాల్స్ మాట్లాడు తర్ కదా వాళ్ళకి కూడా అవసరం ఉంటది
ఇప్పుడు నువ్వు ఇప్పుడు మాట్లాడుతావు మ నీకు ప పంతొమ్మిది మంది దొరుకుతారా అనే
పంతొమ్మిది మంది కాదే ఇప్పుడు నాతోటి నువ్వు ఐదు కాల్స్ మాట్లాడొచ్చు అట్లా అ చితక్క తటి ఇంకా ఐదు మాట్లాడు పదయితే ఇంకా బాబ్బీ చిట్టి వాళ్ళు ఎన్న వస్తే వాళ్ళతోటి అట్లా ఒక్కొక్కరితోటి ఒక్కొక్కరితో
ఉహు ఆహా అంటే ఇప్పుడు ఐదు కాల్స్ ఎట్లా మాట్లాడదు ఒకళ్ళతోటి
ఓ ఒకల్ది అయిపోయినాక ఒకళ్ళు ఇప్పుడు నువ్వు నాది అయి ఇప్పుడు నువ్ నీ నీకు చేసిన కదా నువ్వు మాట్ల నేను మాట్లా కదా మళ్ళ నెక్స్ట్ నువ్వు నాకి చేయ్ నువ్వు నాతోటి మాట్లాడు అట్లు నీకో కాల్ అయితది నాకో కాల్ అయి కదా ఆట్లా
మరి ఒకటయి అది గానీ ఐదు ఎట్లయితయి
మళ్ళీ ఇంకోసారి చెయ్ రెండు అయితది మళ్లింకోసార్ చేయ్ మూడు అయితది అట్లా ఒకరు ఒకసారి నువ్వు చేయ ఒకసారి నే చేస్తా
ఏం గాదా అట్ల చెత్తే
కాదే ఐదు సార్లు మాట్లాడొచ్చు అట ఒక్కళతోటి
అంటే ఇప్పుడు నీకి చేేసినాక మాల్ దానితో వేరో టు నీకు చేయొద్దుగానే నెంబరు పెట్టి
చేయొచ్చు వరుసగా ఐదు సార్లు చేయొచ్చు ఏం కాదు
ఆహా చి చెక్కరు ఓరు మార్ కద్న మన్ను
ఏమో అది రే రెస్పాన్స్ అయితలేదు అది రెస్పాండ్ అయితలేదే
సింధుతోోరు మాట్లాడాలి సింధు కూడా ఉంది కా అని
ఉన్నది కాని మాట్లాడాలి దాంతోటి కూడా దాంతోటి ఒక ఫైవ్ కాల్స్ మాట్లాడాలి
అయ్యా అయిపోతాయి నీ తోటి అయిదు దాని తోటి ఐదు పాది అడ్చితక్కతో ఐదు మొత్తం పదిహేను అయితయి ఇంకోలై ఇంక ఐదు ఓవల్తోటో
ఇంక ఐదు ఏవలోరో ఇంకో ఐదు ఇంకో అమ్మాయి ఉన్నది ఆ అమ్మాయికి చెప్తా అమ్మాయికి చేయునువ్
హ్మ్ ఆ అమ్మాయి నానేనా నాన్ బర్
ఆమేకు ఐదు కాల్స్ నీతోటోత్తయి నీకు ఐదు కాల్స్ ఆమే తోటత్తయి అట్లా
అట్లనే చేయాల అయితే బబ్బూ ఉంటే ఏం కాదే బబ్బుందో లేదో ఇయల దాన్
ఓ అది దనకి రాలేద్ దట దానికి రాలేదట నీక్ మెసేజ్ పెట్టినగ ఆమెకు రాలేదట
చిట్టక్కకి వచ్చిందట్న
ఏమో చిట్టికి ఏం రిప్లై ఇయలేదు బబ్బీ ఏం రిప్లై ఇయ్యలేదు చిట్టి ఏం రిప్లై ఇయ్యలేదు బబ్బీ కయితే రాలేదట
అవునా ఉహు
ఎంజేతనవ్
ఏం లేదు ఆమే మా యారాలు ఏమో ఆ హ్ గురించి చెప్తాంది ఇగ ఆయిన నూనె డబ్బ తిమ్మన్న తేట్లేడటా ఫెయిరెన్లవ్లీతిమ్మన్న చిన్న వాటికి కూడా డబ్బులు ఖర్చు పెడుతందిని అంటాండట పండ్లు కొనుకుంటే పండ్లు కూడా కొనుక్కొనియట్లేడట గది
ఎందుకు మరి
ఏం ఆయన పిసినారోడు బాగా రాకేష్ కన్నా పెద్ద పిసినారోడు
ఆయన తాగుతే ఏం లేదు అటన
అదే అన్నదట ఆమె కూడా అదే మాట అన్నదట తాగడానికి అయితే డబ్బులు ఒత్తనాయి నా బిస్కెట్ ప్యాకెట్ కి వీటికి ఫ్రూట్స్ కి నూనె డబ్బకి వీటికి రాట్లేవా అని తిట్టింద
అంటే ఏమన్నడట
నాయి సప్పుడు చేయలేడట
వయనే తాగుతనంటడు బాగనే మీ మరిది కూడా
ఏమో బాగనే అనే తాగుతాండు బుడు
ఆయన ఆటో మంచిగ నడుతందా
నేను పెరుగు ప్యాకిట్ తెచ్చుకుంటా కింది పోయి పోవచ్చా
మాట్లాడుకుంటా పో మాట్లాడుకుంటా పోవే ఏం కాదు పోవొచ్చు
అమ్మా నాది ఏం తినలేదు దని తర్వా తినము అయిదే ఇ మరి ఆయన ఇ ఆ మరి చిన్నవాటికి కూడా ఆయన గడ చెస్తానంటే ఏమనుకోవాలి ఆయనక తాగటానికిస్తాట పల్లానికి బిస్కెట్ ప్యాకెట్ అయ్య రూపాయలు బిస్కెట్ ప్యాకకి రాట్లేవాట దేనికి రాట్లేవాట
ఆయన అట్నే ఎస్తడు
నైన్ మినిట్స్ అయిన
టెన్ మినిట్స్ అయినాక కట్ చేయాలి
ఆ
నేనే కట్ చేతను కట్ చేయకు మల ను జై నాకు ఆ మల నుూ నాగ జై
ఆ చేత మరి గిత నెంమరు దోలా ఆడుకోవడంమయింది నెంమరు దోలా ఆడకుండా ఉండదానే నాది ఫస్ట్ పోయింది అక్క జీరో సెకండ్స్ అని పడ్డదే కాల్ ఎత్తలే కను
అదే మళ్ళ అందుకే కాలు ఆగాలి బుర్ర బుర్రా నం నా కాల్ కట్ కాలేదు నీ కాలుొస్తుంది ఎట్లా మాట్లాడాలి పది నిమిషాలు మాట్లాడాలి మాట్లాడినాకని ఇంకొక చేయాలి ఇప్పుడు కాలు పోతుందో ఉంటదో నా కూడా చడనే నాయ కూడా చాలా అయినాయి అట్లా కాల్స్
ఆ
నాది కూడా అయిన చాలా కాల్స్
ఈ ఆప్ దింపి అది ఫోన్ పే కొట్టవచ్చా ఎం కదుగా
ఆ నింగ్ కట్ చేస్తాయి పందినాోన్ కట్ చేస్తున్న